హలో ఎలా ఉన్నావు నేను బావున్నా నువ్వు ఎలా ఉన్నావు
నేను కూడా బాగున్నాను ఏం చేస్తున్నా
ఏం లేదు నిన్ననే విలేజ్ నుంచి వచ్చాను కొంచెం ఫ్రీగా ఉన్నా నువ్వు
అ నేను ఏం లేను ఇప్పుడే కొంచెం పని ఉంటే చేసేసి ఇప్పుడే అట్లా పనుకోనున్నా
అవునా ఇంకా నిన్న ఏం జరిగందలు అయితే ఒక ఫార్మర్ కొత్త బో బోర్వెల్ ఇన్స్టాల్ చేశాడు
అవునా అంటే ఏమైనా వాటర్ పడిందా
అదేగదా సస్పెన్స్ నా గుడా నేను ఊర్ కో చ్చేసి అయ్యో ఏది సస్పెన్స్ లో ఒచ్చేసినానే అనుకుంటాన్నా అక్కడే ఉన్నింటే బాంటు తెల్సింటుంది. అందరూ వాటర్ వస్తుందా లేదా అని వెయిట్ చేస్తున్నా నిన్నటి నుంచి
ఉమ్ అంటే ఇంగా బోర్ అంటే ఇంగా ఫార్మర్స్ కి చాలా ఎమోషనల్ మూమెంట్లే పాపం ఎంత ఇన్వెస్ట్ చేస్తారో కదా దానిపైన
అవునా ఎందుకు
ఎందుకంటే అంటే ఇప్పుడూ బోర్ అనేది వాళ్ళకి ఇంగా లైఫ్ లాంగ్ ఇప్పుడు వాళ్లూ స్పెండ్ జెసిన అంటే ఎట్టి పెట్టిన మనీ అంతా దాని పైనే యూష్ చేస్తారన్మాట అదిగాని బట్ ఒకవ్యాళ సక్సెస్ అయితే క్రాప్స్ అన్ని సేవ్ అవ్తయి లేకపోతే ఇంగా ఫెయిల్ అయితే ఇంగా అంతా లాసే జరుగుతుంది తెల్సా ఇంగ వా అంటారు వాళ్ళు మోస్కొని అంత పే అంత పట్టాలంటే చాలా కష్టం గదా
అయ్యో అవునా మరి బోర్ బోర్వేఇన్స్టాలే వాళ్ళు
నేన్ నే నాకు తెల్సి నేను మా ఇంటికి బోరు వేసేటప్పుడు చూష్నా ఇవంత ఫస్టు గ్రౌండ్ వాటర్ సర్వే చేసన్మాట ఎక్కడెక్కడ వాటర్ ఉంటుంది ఎక్కడ వేస్తే వాటర్ వడ్ తుంది అని అట్లా సర్వే చేస్తారు ఫస్ట్
అవునా మరి సర్వే కంప్లీట్ అయక డ్రై డ్రెక్ట్టూ డ్రిల్లింగ్ స్టార్ట్ చేహేస్తారా
ఔను ఇంకా ఆ బండిని పిల్పించుకొనీ ఇంకా అదే ఫీల్డ్ ఉంటే అదే పోంట పొలాలు ఉంటే అక్కడా అక్కడ చేస్కు కుంటర్లో ఇంటికయితే ఇంటి దెగ్గిరా ఇంగా ఆమ్ అవి ఇన్స్టాలేషన్ చేస్తారన్మాట డ్రిల్లింగ్ అనేదీ చేస్తారు
ఆ మెషిన్ జుస్తే చాలా పెద్దగుంటుంది అసలు
ఉహు అవును అసలు అది చానా ఆవ్ డే అన్ నైట్ కంటిన్యూస్ గా డ్రిల్లింగ్ చేస్తారు తెల్సా ఇప్పుడు నువ్వు మార్నింగ్ స్టార్ట్ జెస్నవనుకో బోర్ వేసేది నైట్ ఎప్పుడుకో పడుతుందండి అది నైట్ గూడా అయిపోతుంది
అవునా చాలా కష్టమే అయితే మరి ఎంత డెప్త్ వరకు ప్రీల్ చేదు
అంటే ఇప్పుడు అక్కడున్న ఏరియాని బట్టి ఉంటుందన్మాట అంటే కొన్ని ప్లేసెస్ లో త్రీ హండ్రెడ్ ఫీటూ ఇగ కొన్ని ప్లేసెస్ లో ఒక తౌసేడ్ ఫీట్ వర్కు కూడా డ్రిల్ చేస్తారు అన్మాట టామ అది దేవుడి దయైవల్ల ఒక ఫైవ్ హండ్రెడ్ ఫై ఫిఫ్టీ ఫీట్స్ కి పడిపోయింది
ఓ అవునా అంత డెప్త్ కి వెళ్ళిన వాటర్ రాకపోతే మరి
అదే నేను చెప్పినా గదా రైతుల్కి అది చానా ఇంపార్టెంట్ అది ఒకవ్యల ఫెయిల్ అయిపో తే ఇంగా వాల్కి మొత్తం లాసే ఇంకా వాళ్ళు తెచ్చుకున్న సామాన్లు అంతా వేస్టే ఎ అంటే ఇప్పుడు మోటార్స్ అంట ఆ పైప్ సో ఇవన్నీ తెచ్చుకొని ఉంటారు గదా ఇంకా దానిపైన డబ్బు కూడా ఇన్వెస్ట్ చేసింటారు అదంతా వేస్ట్ అయిపోతుంది
అంతేలే చాలా వర్కు అలానే అవుతుంది కదా ఇన్వెస్ట్ చేసిన మనీ మొత్తం వేస్ట్ అయిపోతుంది
హ్మ్ అవునండి ఇంగా చెప్పినట్టు డ్రిల్లింగ్ కాస్ట్ అంటా ఇంగా వాళ్ళకి ఛార్జెస్ కూడా లేబర్ ఛార్జెస్స్ ఇంకా డీజల్ కాస్ట్ అవన్నీ లాస్ అయినట్టే
ఫార్మర్స్ లోన్ తీసుకొని బోర్ వేస్తారు కదా చాలా మంది
ఆ అవును నిజమే వాటర్ దొరికితే ఇంగ లోన్ రీపే చెయొచ్చు అని హో ప్ ఉంటుంది వాటర్ దొరకపోతే ఇంగా వాళ్ళు ఏ దారి ఎంచుకుంటారో ఏమో తెలీదు మనకి
మరి వాటర్ దొరికిన వెంటనే వర్క్ స్టార్ట్ అయిపోతుందా
ఆహా అయిపోదు అట్లే ఏం అవ్వదు తర్వాత ఫస్ట్ పైప్స్ ఉంటాయి కదా పైప్స్ అనేది వన్ బై వన్ ఇన్స్టాల్ చేస్తారు లోపలికి
ఎలాంటి పైప్స్
అంటే కేసింగ్ పైప్స్ అంటారు దాన్ని ఆ కేసింగ్ పైప్స్సూ ఆ బోర్ అనేది కొలాప్స్ కాకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఆ పైప్స్ మాత్రమే పర్టికులర్ గా వాడ్ తరు
హ్మ్ ఇంక దాని తర్వాత మోటర్
అవును మోటార్ వచ్చి ఇంగ బోర్ లోపల ఫిట్ చేస్తారు
ఎలెక్ట్రసిటీ కదేగా కంపల్సరీ
అవును చాలా బేసిక్ ఎలెక్ట్రిసిటీ ఇంగ కరెంట్ లేకపోతే ఇంగ మో ట్ర్ ఏమన్న రన్ అవ్వద్దు కదా ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ కావాల్సిందే
కరెంట్ కట్స్ వల్ల ఏషన్ డిలే అవుతుందా మరి
హ్మ్ చాలాసార్లు అలానే జరుగుతుంది తెలుసా
సోలార్ మోటార్ బెటర్ ఆప్షన్ కదా అట్లయితే
అవును ఇంగా ఫస్ట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా అయినా లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ ఉంటుందనమాట సోలార్ ది అయితే
మరి అప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందా
అంటే కొన్ని స్కీమ్స్ లో సబ్సిడీస్ అనేటివి ఉంటాయి కానీ అందర్ కి అంత ఈజీ గా దొరకవు నీకు తెలిసిందే కదా ఇట్లా లోన్స్ ఏమైనా తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ వాళ్ళ చుట్టూ తిరుగుతా ఉండలా వాళ్ళకి మనీ కడతా ఉన్ ఎలా
అవునులే మరి బోర్వెల్ వాటర్ అన్లిమిటెడ్ అనుకోవచ్చా
లేదు అంత అన్లిమిటెడ్ ఉండదు అంత ఎక్కడా కొన్ని చోట్ల మాత్రం అన్లిమిటెడ్ ఉంటుంది ఎక్కడంటే ఇప్పుడు ఏమైన నద్దిలు సముద్రాలు ఉంటాయి కదా అక్కడ కొంచెం అన్లిమి టేడ్ ఉంటుంది ఇంగా చాలా చోట్ల అసలు అన్లిమి టడంటే ఇంగా చాలా కష్టమే ఎందుకంటే హ్మ్ ఓ గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గితే బోర్ డ్రై అయిపోతుంది తెల్సా
గ్రౌండ్ వాటర్ ఎందుకు తగ్గిపోతుంది
అంటే ఇప్పుడు ఎక్సెస్ బోర్వెల్స్ వేసేస్తానన్న మాట ఇంగా తక్ తక్కువ రైన్ ఫాల్ ఉంటే తక్కువ వర్షం ఉంటే ఇంగా వాటర్ వేస్టేజ్ ఇవన్నీ ఎక్ క్కు యూస్ చేస్తే ఇంగ వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోయి డ్రై పోతుంది వంట ఒకటే చోట ఒక మూడు నాలుగు వేసేసి
అవును మన విలేజ్ లో బోర్వెల్స్. నెంబర్స్ చాలా పెరిగాయి నిన్న కూడా చూసాను నేను ఎక్కడ చూసినా బోర్లేసి పెట్టేసినారు కానీ అవి సక్సెస్ అయినాయా సక్సెస్ కాలేదో తెలియదు
మ్ మ్ సక్సెస్ అయినా కూడా ఒకే చోట వేసింటే అంత లైఫ్ న్ ఉండేదన్నమాట వాటికి
మ్
రైయిన్ వాటర్ హార్వెస్టింగ్ యూస్ చేస్తే కొంచెం హెల్ప్ అవుతుంది అనుకుంటా.
చాలా హెల్ప్ అవుతుంది రెయిన్ వాటర్ గ్రౌండ్ లోకి వెళ్ళడం వల్ల గ్రౌండ్ వాటర్ రీచార్జ్ అవుతుంది కదా
మ్ య అవున్ ఇంకా ఫార్మర్స్కి డ్రిప్ ఇరిగే డ్రిప్ ఇరిగేషన్ యూస్, చేస్తే ఇంకా వాటర్ కొంచెం సేవ్ అవు తుంది కదా ఎంతసేపు బోర్దే వాడకుండా
అవును ఎగ్జాక్ట్లీ డ్రిప్ సిస్టమ్ లో రూట్స్ దగ్గరే వాటర్ వెళ్తుంది
అవును ఇంగ ఫ్లడ్ఇరిగేషన్ లో అయితే వాటర్ ఎ ఎక్కువ వేస్ట్ అవుతుంది తెల్సా
అదే రీజన్ వల్ల డ్రిప్ ఇరిగేషన్ ఎంకరేజ్ చేస్తున్నారు ఈ మధ్య అయితే
ఉమ్ అవును ఇంగ బోర్ వేసయ్యడమే పెద్ద గొప్ప పని ఏం గాదు దాన్ని మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపా ఇంపార్టెంట్
అవును మోటార్ సర్వీసింగ్ రెగ్యులర్ గా చేయాలి
ఆ ఇంగ పైప్స్ డ్యామేజ్ అయితే ఇంగా వెంటనే ఆ పైప్స్ ని సరి చేపి చేపియ్యాలి రిపేర్ చేపియ్యాలిన్నమాట.
లేదంటే వాటర్ సప్లైఎఫెక్టిడ్ అవుతుంది
మ్ నిజమే ఇంకా బోర్వెల్లో వాటర్ క్వాలిటీ కూడా టెస్ట్ చేస్తారు తెలుసా
అవును కొన్ని ఏరియాస్ లో వాటర్ సాల్టీగా ఉంటుంది అని విన్నాను నిజమేనా
నా అవును అలా అయితే క్రాప్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది వాటర్ అంత సాల్టీ గా ఉంటే
ఖచ్చితంగా పడుతుంది కదా కొన్ని క్రాప్స్ అయితే సాల్టి వాటర్ టాలరేట్ చేయలే వసలు ఎంత వేస్ట్ అవుతుంది కదా క్రాప్ అంతా
అవును నీ వాయిస్ కొంచెం లోగా వస్తొంది
హలో
ఆ ఇప్పుడేమో వాయిస్ కొంచెం లోగా వస్తాంటే చెప్పినా ఇంగ ఫార్మర్స్ కయితే ఇంగా వితర్ టెన్షన్ అంటా వాటర్ టెన్షన్ మార్కెట్ టెన్షన్ అన్ని ఉంటాయి తెలుసా
ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పావ్ అగ్రికల్చర్ అంటే చాలా పేషెన్స్ కావాలి కదా
అవును ఇంగా ఒక ఒకవేళ క్రాప్ గాని సక్సెస్ అయిందనుకో ఇంగ మార్కెట్ రేట్ గ్యారెంటీ ఉండదు
వాటర్ దొరికిిన వెదర్ సపోర్ట్ చేయాలిలే
ఇంగ వెదర్ సపోర్ట్ చేసినా ఇంగా ఇవి పెట్స్ అనేది ఉంటాయి కదా అవి కూడా రావచ్చు అంటే లీఫ్స్ కి చిన్న చిన్న మరకలు అవంతా
ఇవంతా వింటుంటే ఫార్మర్స్ లైఫ్ లో ప్రతి స్టేజ్ ఒక ఛాలెంజ్ లాగ అనిపిస్తుంది కదా
మ్ అవును సరేలే మళ్ళ చేస్తా ఇప్పుడు కొంచెం పని ఉంది
ఆ సరే అయితే బాయ్
బాయ్